ఎం బలం
హలో
ఎవరండి
మీరెవరు
హాయ్ అండి ఏం చేస్త తున్నారు
ఏం లేదు మీరేం చేస్తున్నారు
వాకింగ్ చేస్తున్నా
అవునా
ఉ తిన్నామండి
ఏం కర్రీస్
చికెన్
అవునా
మీరు తిన్నారా
తిన్నాం
ఏం కర్రీ
చికెన్
హూహు
మ్
అంటే ఏమన్నా స్పెషలా లేకపోతే మామూలుగా తెచ్చుకున్నారా
స్పెషలే అండి ఈరోజు
ఏంటండి
సండే కదా
ఓహో సండే స్పె స్పెషల్ అంతేనా ఉ ఓకే ఏం చేస్తున్నారు మీ వాళ్ళందరూ
మా వాళ్ళందరూ టీవీ చూస్తున్నారు
ఉ హ్
మీరందరు ఏం చేస్తున్నారు
సీరియల్ లా
ఈరోజు సండే కదా సీరియల్స్ రావు ప్రోగ్రామ్
సినిమాల మ్ హ్ ప్రోగ్రామ్స్ ఆ ఓకే మ్ మ్ మా పాప చదువుకుంటుంది
అవునా
మ్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ నడుస్తాన్నాయి నేను మామూలుగా వా ఫిన్ చేసుకుంటా మీతోని మాట్లాడుతున్నా
అవునా
మ్ మ్
మ్ ఇంకేంటి విశేషాలు
ఏం ప్రోగ్రామ్ లు చూస్తాన్రు
ఆ మా టీవీలో మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే ప్రోగ్రాం వస్తుంది
హ్ హ్
అర్జిస్తున్నారు.
ఉమ్ అంత ఇంట్రెస్ట్ కట్టుకుంటదా
ఏమో అండి నాక్ తెలీదు.
ఏ మీరు చూడరా
లేదండి నేను చూడను
ఎందుకు ఇంట్రెస్ట్ ఉండదా
ఆహ లేదు
మ్
మ్ నాకు వర్క్ ఉంటే నేను వర్క్ చేసుకుంటున్నా
ఏం వర్కు
చదువుకుంటున్నా
అవునా ఇంకా చదువు కంప్లీట్ కాలేదా
ఆహా కాలేదండి గ్రూప్స్కి ప్రిపేర్ అయితున్నా
ఏ గ్రూపు ఎన్న అంటే ఏమంటరు ఇట్ల గ్రూప్ ఫోరు, గ్రూప్ త్రీ అట్ల అంటరు కదా దేనికోసం అని
ఆర్ ఆర్ బి గ్రూప్ ఫోర్
హ్ హ్
హ
అది ఎగ్జామ్ డేట్ అయిపోయిందా
అయిపోలేదండి.
ఇంకెప్పుడు వరకు ఉంది
ఇంకా ఆ ఈ అప్లికేషన్ డేట్ అయిపోయింది. ఎగ్జామ్ డేట్ ఇంకా రాలేదు. అండ్ గ్రాజ్ డ్యుయేషన్ వాళ్ళది వచ్చింది. అండర్ గ్రాడ్యుయేషన్ వాళ్ళది రాలేదు ఇంకా
మ్ హ్
మ్
బాగా ప్రిపేర్ అయి బాగా రాయండి.
రాస్తానండి. హ్
ఇంకా ఏమున్నయి ఏం విశేషాలు
చెప్పాలి మీరే
ఏం లేదు ఇప్పటిదాకా ఒక అమ్మాయిది పెళ్లై ఎళ్ళిపోతాందయితే ఆడికెళ్ళి ఆళ్ల డాన్స్లు చూస్ జూసి
ఉమ్మ్
న
అవునా
ఊమ్మ్
ఎక్కడ పెళ్ళి
ఈ ఇది ఇదే మా కాలనీలోనే మా కాలనీ అంట మా కాలని కాదు అంటే కాటిసులాకే ఓందొ దగ్గర గదా అనేసి తి సౌండ్ కు అందర్ ఎళ్తా ఉంటే నేను వెళ్ళి అ నేను వెళ్తా అంటే మా అయన్ ది రెంటుకున్న అబ్బాయి నేను వస్తాను విడిచిందు వాడిని తీసుకొని ఎళ్ళినా కాసేపోప్పోనే ద్దురూ అట్ల నిల్చున్నాం మళ్ళీ వచ్చేస్ నా వాళ్ళ పిల్లని వాళ్ళ కప్ పూలిప్పేసిన
అంటే నీతోని మాట్లాడుతున్నా
అవునా
అవు
ఆ ఇంకా ఇంకా చెప్పండి టి విశేషాలు
మీ దగ్గర ఏం లేవా పెళ్ళిళ్ళు
మా దగ్గర ఏ మ్యారేజెస్ ఏం లేవు ఇప్పుడు
ఊహూ ఇవాళ చాలా ఉన్నాయి మ్యారేజెస్
అవునా మా దగ్గర ఎవ్వరివి లెవ్వు హుమ్మ్
ఊమ్మ్
ఊ
ఇంక మీరు చెల్లె రాలే
ఇంక రాలేదు ఊ మా చెల్లొచ్చే వరకి నైన్ థర్టీ ఐతది ఉమ్ మా పక్కన మా ఇన్ ఒక్కతే వస్తది
హుమ్
ఉమ్ ఆహ లేగేదు ఉమ్ మా చే మా పక్కన వాళ్ళు ఎవరు లేరు ఇంటనర్స్ ఊరికెళ్ళారు అండ్ మా పక్కన ఒక ముసలాం ఉంటది ఆమె పడుకుందిగా కొంచెం ఏజడి పసింది కద పడుకుంది తొందరిని సెవెన్ థర్టీ కల్లా పడుకుంటది ఉమ్
ఉమ్ మీతో బాగా మాట్లాడుతుందామె
అట్లాడుతుంది అంటే ఆమె పొదుంత ఇంటికాడు ఉండది బయటికి వెళ్తుది బయటికి వెళ్ళేసి అక్కడ ఇక్కడ అందరి దగ్గర చిట్చాట్ చేసి అంటే ముచ్చట్లు పెట్టేసి వచ్చి పడుకుంటది
ముచ్చట్ల అంటే మంచియా ఏమన్నా గొడవలు పెట్టి చెటియా
అయ్యా కొన్ని అట్లుంటాయి కొన్ని ఇట్లుంటాయి
అవునా అట్లాంటి సిచ్యువేషన్ మీకు ఎప్పు ఇప్పుడం జరిగిందా
కాల్సార్లు ఆ
మరి బాగానే మాట్లాడతారా
చాలా ఫుల్లు
వా
ఆ
కొంచం అట్లాంటి వాళ్ళకు దూరం ఉండాలి కదా
దూరమే ఉంటాం మేము మాకు ఎప్పుడైనా మాకు ఎప్పుడైనా కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఇట్లా తను అంటే అట్లా దేవుని ఎప్పడం అట్లా చేస్తుంది
అది కరెక్ అట్టే ఉంటందా
ఆ కరెక్టే ఉంటది
ఉ
హ్మ్
పర్లేదు అయితే అందుబాటులో మనిష ఉండరిగా
మ్ ఇంకా
ఇంకా ఏమనే చెప్పాలి
చెప్పాలి మీరే
ఏం చదువుతంట మరి మీరు
మాది డిగ్రీ అయిపోయింది ఇప్పుడు నాది ఇక ఖాళీగా ఉండడం ఎందుకనేసి గ్రూప్స్ కి ప్రిపేర్ అయితున్నా మ్
బాగా ప్రిపేర్గా మ్మ్ అయితే డెేట్ డెటీ పర్లేదా దాంది
ఆహా ఇంకా డేట్ రాలేదు కానీ ప్రిపేర్ అవుతున్నా ముందే ఎప్పుడు డేట్ వచ్చినా ప్రిపేర్ ఉండొచ్చని మ్ హ్మ్మ్
ను చెల్ల గుడి చేేసిందా
ఆ మా చెల్లె ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమ్ చెల్లే చెయలేదు
ఛాన్స్ లేదా ఆమెకు
ఆహా ఛాన్స్ ఉంది కాగానీ తన జాబ్కి వెళ్తుంది కాబట్టి ఇటు ఎగ్జామ్స్ కి అటు ఎగ్జామ్స్ కి మళ్ళీ ప్రిపేర్ అవ్వడం వీలు కాదు కదా
కానీ ఇది బెటర్ కదా
ఇది బెటర్ గాని ఇప్పుడు సెమ్స్ ఉన్నాయి తనకి మళ్ళీ ఇటు జాబ్ కెళ్ళేసి అ చదువుకోవడం అంటే ఇబ్బంది సో అందుకనే చదువు కోవడం అంటే ఇబ్బంది సో అందుకనే నార్మల్ గా ఈ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయినాక నెక్స్ట్ టైమ్ ప నెక్స్ట్ టైం నోటిఫికేషన్ వచ్చినప్పుడు పెడతా అంది మ్
పెట్గాని మనం అనుకున్నప్పుడు రాదు కదా
ఆ సెప్టెంబర్ ల్లా మళ్ళీ నోటిఫికేషన్ ఉంది ఆ నోటిఫికేషన్ ఉంది ఆల్రెడీ ఇది టూ టైమ్స్ సెకండ్ నోటిఫికేషన్ లో పెట్టినా నేను ఫస్ట్ నోటిఫికేషన్ వ వచ్చేసి ఆగస్ట్ లో వచ్చింది ఆగస్ట్ లో వచ్చిన వాళ్లకి నవంబర్ లో ఎగ్జామ్స్ అయిపోయినాయి నవంబర్ టు జనవరి నవంబర్ టు డిసెంబర్ ఇప్పుడు మళ్ళీ జనవరిలో నోటిఫికేషన్ వచ్చింది మొన్న అయిపోయింది రీసెంట్ గా ఫిబ్రవరిలో ఇప్పుడు వీళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే మళ్ళ నోటిఫికేషన్ వస్తది.
నవునా
మ్
మళ్ళా సెప్టెంబర్ లో ఉంటదా?
ఆ మళ్ళీ సెప్టెంబర్ లో ఉంటది.
మ్ సెప్టెంబర్ లో ఉంటే మాగుడా చెప్పండి మా పాపకు చేసేస్తాం.
ఓకే అండి చెప్తాను.
ఎందుకంటే ఏదో ఒకటి చేస్ ఏదో ఒకటి తాగుల్తది కదా మన టైం మనకి ఏది బాగుంటే అది వస్తది ఊ
ఉ చెప్తాను నేను ఎన్టీపిసి వడ్డప్పుడు అండ్ గ్రూప్ డి అవి వడ్డప్పుడు చెప్త
ఊ
ఆ
ఓకే ఉహు అంటే ఇప్పుడు ప్రిపరేషన్ కోసం దానికి సంబంధించి నోట్సు అదే బుక్ దొరుకుతది
ఆ దొరుకుద్ది ఆన్లైన్ లో సెర్చ్ చేస్తే బెస్ట్ బుక్ ఆ ఏదనా సజ్జేస్ట్ చేస్తది గూగుల్ అప్పుడు మనం ఆ బుక్ ని పట్టుకొని ఆన్లైన్ లో సెర్చ్ చేసుకుంటే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుంటే వస్తది
అవునా దానికి కోచింగ్ ఇట్లా ఏం ఉండదా
ఏయ ఏం అవసరం లేదు కోచింగ్ తీసుకుంటే ఇప్పుడు మనం చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తది నార్మల్ గా మనం ఇం ఇట్లా ఉండి బుక్స్ మనం ఇప్పుడు మనకి ఏం సిలబస్ ఉండది మనం డిగ్రీల ఇంటర్ లో ప్రిపేర్ అయినట్టే సేమ్ డిగ్రీ ఇంటర్ సిలబస్ ఏ ఉంటంది అందులో మ్యాక్సిమం
సేమ్ అవె ఉంటే
అవే ఉంటాయి ఆ అందుకనేసి మనకు ఆ దాదా ప్ ఒ ఒక నైన్ హండ్రెడ్ పేపర్స్ దాకా ఉంటాయి ఉ
గట్టిగా ప్రిపేర్ కావాలయితే
యా అవును
అంటే కొంచెం మనకు ఇంటర్వ్యూ అవి కొంచెం ముందు తెలుసు కాబట్టి వాట్ ఉ నోటెడ్ చేసుకోవన్న
అంతే ఇగ అమ్ ఇంటర్ ఇంటర్లో ఎంపీసి బైపీసీ చేసిన వల్లకి అది ఈజీ చాలా కొంచెం సీఈసి చేసిన వాళ్ళకు హిస్టరీ ఒక్కటే ఈజీ తప్పితే మిగత అన్నీ అలా ఎక్కువ శాతం మ్యాథ్సే ఉంటది
ఊ మీ గ్రూపు
నాది సిఈసి
సీఇసీ
ఆ నాకు శిస్టరీ ఓకే గాని నాకు ఓన్లీ ఇప్పుడు కెమిస్ట్రీ ఫిజిక్స్ అవి చాలా కష్టం అందుకే నే ప్రిపేర్ అవు తున్నా ఆ మ్యాథచిగా మొత్తం కొంచెం టెన్త్ది ఉంది కాబట్టి టెన్త్ నాలెడ్జ్ ఉంది కాబట్టి దాతోని వెళ్ళిపోద్ది టెన్త్ లో ఉన్న వా టెన్త్ లో ఉన్న వాళటితో పోడ్చుకుంటే ఇవి కొంచెం సేమ్ ఉన్నాయి
ఆ ఉమ్ పర్లేదు అయితే
ఉమ్ ప్రిపేర్ అయితే ఒకసారి ఏ బుక్ చూస్త త ఆటోమేటిక్గా మనకు నోటిఫై నోటిఫై అయిపోతాయి అన్ని
అంటే కొంచెం తెలిసినవి ఉంటే మనకు కొంచెం ఈజీ కదా అని
ఆ అవును
హ్మ్
ఆ సేమ్ ఉండయి్ ప్రాబ్లమ్స్ సేమ్ ఉండయి కానీ అది చేసే విధ విధానం మాత్రం సేమ్ ఉంటది అంతే నెంబర్స్ దగ్గర అట్లా చేంజ్ ఉంటాయి ఉమ్ ఇంకా
చెప్పాలి
చెప్పాలి మీరే ఇంకా ఏమన్నా విశేషాలు
సరే బాయ్ మరి
ఆ బాయ్
ఓకే
ఓకే